హలో బాగున్నారా మేడం
బాగున్నాం అండి మీ బాగున్నారా మీరు
ఆ చాలా బాగున్నామండి ఆ చెప్తారా
ఏం తీసుకున్నారండి
హా ఏం లేదండి అప్పుడప్పుడు తింగ్ చేస్తా ఉంటా అండి కొన్నిసార్లు తింటా ఉంటా. కొన్నిసార్లు తిరుగుతా ఉంటా. ఇంకొన్ని సార్లు చూస్తా ఉంటా మూవీస్ మీరండి
నే తినడం పడుకోడం అండి
హ్మ్ అదే బెస్ట్ అండి సరే ఇందాకడ దాంట్లో ఏవన్న క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు ఈ టెన్ మినిట్స్ లో కంప్లీట్ అయితయ్
మాకు
మ్మ్ హ్మ్ నమ్మరా నమ్మొచ్చు స సోషల్ మీడియా అకౌంట్స్ అంట మ్మ్
నీకి చాన్సలేదు
వం తేనా
మ్మ్
ఉండే ఉంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇంతసేపు మీతో మాట్లాడేవాన్ని కాదు గావచ్చు మేబి, ఆ మ్ మళ్ళీ ఆ కాలు గూ దా మీతో బదులు ఆపొషిన్ పర్సన్ తోటే మాట్లాడి ఉండొచ్చు కదా
మ్మ్ హ్మ్
లాజిక కాదా
మాపేసె కానీ నాకు ఎక్కడో కొడుతుంది
ఏడగొట్న కూడా అం తేగా మ్మ్ ఫస్ట్ కాలే మీరు ఫిఫ్త్ ఇది ఫోర్త్ ఆ ఫిఫ్త్ కాలా మనకి ఇది
అయితే నా ఐపోయింది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ మ్మ్ ఇంకొక ఐడియా ఉంది దాంతో కోళ్ల కంపెనీ పోదాం అంటే న్నాము
ఇప్పుడు వద్దులే ఇంగా అమ్మో రెస్ట్ తీసుకున్న ఇంతసేపు ఫోన్ మ ట్లాడిందేలేదు
గేనిసి ఏమ్ దంటున్న
మ్మ్
నేను కూడా చేమంటున్న
మ్మ్ హు ఇంకో ఐడి ఉంటే ఇప్పుడు అది అది అది కూడా అంటే ఇప్పుడు నువ్వు రెండు ఐడిలు చేస్తున్నావా
ఆ
అంటే
తర్వాత మాట్లాడుకుందాం ఆ టాపిక్
ఆ ఓకే మీరు క్వొషన్స్ ఎస్త్ తే నేను ఆన్సర్స్ ఇస్తా ఆ
రీల్స్ తీస్తున్నారా ఇప్పుడు
ఏంటిదది చేసేది
రీల్స్ చేస్తున్నారా ఇప్పుడు అం చున్న ఇన్స్టాలో
లేదు ఇన్స్టాలో రీల్స్ మానేసి ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత నా ఎకౌంట్ నా ఇన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ లాగిన్ అయింది. ఎన్ని ఉంటాయి అన్నీ మనకి అప్పుడు బెప్పం కదా మనకి ఏం తెలవదు అందరిని అక్కా చెల్లే తమ్ముడు తమ్ముడిట్లా ఎవ్వరుండక పోయేది చెల్ల వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నాకు ఫాలో అవుతుండే అందరు రిమూవ్ చేసింది అందరు నన్ ఫాలో కొట్టేది నాకు టూ థౌసండ్ ఫాలోవర్స్ ఉండే వాళ్ళని కాస్త ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చింది అందరిని రిమూవ్ చేసింది అందని రిమూవ్ చేసింది అంత సైకో దాని లెక్క బిహేవ్ చేసేది ఎవరు అన్న హాయ్ పెట్టిన కూడా అది యవత్తనేది దానికి నీకేమున్నదిరనేది టాక్సిక్ అంటే టాక్సిక్ లా నెంబర్ వన్ నేనేప్పు మళ్ళ నేను ఎప్పుడు ఆమె అకౌంట్ అడగలేదు తను ఏంటి అని అడగలే ఎప్పుడు తెలుసుకోలే అదే బిస్కెట్ అయ్యింది నాకు తెప్ నేను తీసుకోకపోవడమే నాకు తెలియకపోవడంమైంది ఆమె కరీంనగర్ ఎక్కన్నో ఉండేది నేను గిటు సైడ్ ఉండేది ఆమె ల్ల ఏం కథలు పడిందో నాకు తెలియదు కదా, నేనేం చేస్ నాకేం తెలుసు నిబ్బగడిలే
అ అలా ఎలా నమ్మారు అసలు
ఆ
అందాన్ని అలా ఏలా నమ్మావ్ అసలు అంటున్న
ఇగ రాండమ్ గా రోజు హలో హాయ్ గుడ్ నైట్ గుడ్ తిన్నావా పన్నావా ఏం చేత్తనావ్ రోజ్ చెప్తాంటే ఇగ తెసినోళ్ళు అయితరు కదా కొన్ని రోజులు అట్లా అదేం అంత ఫాస్ సేమ్ అయిపోలే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పట్టింది ఆ కనెక్ట్ అవడానికి కూడా అది ఎట్లా కనెక్ట్ అయినామో కూడా తెలవదు ఇష్టం అన్నది నేను నీతో మాట్లాడితే బాగా అని పిత్తాంది మంచి ఉంటది నీతోటే మాట్లాడ బుద్దవుతుంది ఏదేదో బోక్కల డైలాగులు కొట్టింది ఇవన్నీ మనం సీరియస్గా తీసుక్ మనం ఉమ్
మాట్లాడుకోనేది అండి
కా కాల్స్ అంటే నార్ ఎ చాటింగ్ చాటింగ్ ఎక్కువుండే తర్వాత మ్మ్ వన్ ఇయర్ దాంక సిక్స్ మంత్స్ దాంక చాటింగే కుండే, తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత కాల్స్ వెరిగినయ్ చాట్ తగ్గిందస్ చాట్టు చేయ చేయకుండ ఉన్నరోజ్ లువున్నాయ్ తవాత కాల్స్ ఎట్లా అంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్ టెన్ మినిట్స్ అంతే తర్వాత నేనే ఏం సోది మాట్లాడుదామని కట్ జేసి ఓకే అట్లా ఇంగా మళ్ళీ నైట్ టైమ్ కాల్ జేసి నై ఆ
మా మాట్లాడుకోదంటే
వన్ టూ అవర్స్ ఏం మ మాట్లాడ్డానికి ఏముంటాయ్ జెప్పు వన్ టూ ఆర్సే రోజు మాట్లాడుకున్న వాళ్ళ దగ్గర మ్యాటర్ ఏముంటది చెప్ మాట్లాడుకోడానికి
అంతరంగైపోద్ది
మ్మ్
నినేమన్న ఇప్పడంత అయిపోద్ది చెప్పుకోవడాన్ ట్లంటున్న
మ్మ్ అద్ అన్మాట ఏమో ఇగ అట్లైపేయింది ఇదొకరు అంటే అన్ కొన్ని కొన్ని సార్లు ఏం చేస్ అంటే నైట్ ఫోన్ చేస్తది ఒకవేళ నాకు నిద్రవట్లేదు అనుకో నీకు స్టోరీ చెప్పను అనేవి ఏదో ఒక ప పిట్ట కథలో ఈ కథలు వినేవి క్యూట్ చెప్పేది ఆమె స్టోరి స్టార్ట్ చేసినక యమట నిదురోస్ చుదిగా పండుకుండేద ఫోన్ ఎప్పుడు కట్ అయితదో తెల్వదు ఏం తెల్వదు
మ్మ పని చెప్తాదా నా కూడా చెప్తారా ఒక స్టోరీ
ఆ అనగానగా ఒక రాజు ఆట రాజుకు ఇద్దరు పిల్లల ఆట ఒక అబ్బాయి ఆటకు ఏడుగురిదది అది అది సార్లు చె పేరు ఆమె చెప్పింది గా అదొక్కటే స్టోరి నాకు బాగా గుర్తుంది ఆ ఒక స్టోరీ నే లిన్న నేను నెల రోజులు దెప్ పిన్న స్టోరీ న అట్ల అదే అదొక స్టోరి మాత్రం గుర్తు కుంది మనిషి గుర్తుకు లేదుగా మర్చిపోతాను చిన్న చిన్నగా
నిమ్మంగుళూరు బావుంటదా
ఎవరు
అ
మ్మ్ ఆమేనా ఆ ఏమొ నాకేమ్ తెల్వదు నేనప్పుడంతా ఏం మంచిగుందా చెడ్డగాందా ఇవేం పట్టించుకోలే మనం ఎమోషనల్ సైడ్ నుంచి పోయినాం ఫేస్ బాగుందా మంచిగుందా ఇప్పుడునేం చూసుడు
నువ్ ఉన్నవా మున్నవా
అర్థం కాలేదు
బొగొస్తున్నాయా ఏమైనాంటున్నా
కోపమా
ఫొటోస్ ఫొటోస్. ఫిక్స్
ఫొటోస్ రావు ఏమ్ రావు అన్నీ డిలీట్ చేసేస్నా ఎందుకు ఇంకో ఇంకా ఆమె దగ్గర అవి నా దగ్గర డిలీట్ చేసేస్నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకటి ఉంది దాంట్లో బ్లాగ్ చేసినా నేనె ఇన్ని రోజులు హాయ్ మల్ళ బ్లాక్ హిస్ట్రీ లేద్ చూతే మళ్ళా బ్లాక్ లిస్ట్లా కనపడుతరని ఎందుకని చెప్పి రిమూవ్ చేసిన రిమూవ్ చేసి అది అన్ బ్లాక్ చేస్ సి వదిలిపెట్టిన ఒక ఫోటో తీసినా నేను ఆ ఫోటోనే డిపి పెట్టుకున్నా అప్పుడప్పుడు ఎప్పుడొ ఒకసారి అలా చూత్తా ఏం పెట్టుకుంది డిపి అని ఎంతైనా లవ్ చేసిన గదా ఫీలింగ్స్
మ్మ్
అంటే మర్చిపోరు అంటున్న
హ్మ్మ్ అదే కదా వచ్చింది
ఉ
అట్లాయిందనిమాటయిగా సాడ్ లవ్స్ టోరీ సాడ్ కాదు తీట లవ్ స్టోరీ
మ్మ్ మ్ హు
అట్లా అన్నమాట
తె రా అంటున్నా
అర్ధంకాలే
మీకు సిస్టర్ ఉందా అంటున్నా
ఆ ఉంది చెల్లి
ఇప్పుడేనా
ఎమ్మెసి ఎమ్మెసి అ ఫుడ్ సైన్స్ కంప్లీట్టెడ్ సెకండ్ ఇయర్ మాతృ శ్రీ మీ పక్కన్నే అనుకుంటా
అక్కడే వడింది నాకు ఇంటర్ అక్కడే వడింది రెండు సెమ్ లకి
ఊ మాతృశ్రీ
ఉమ్ నీకు లేరా ఎవరూ బాయ్ ఫ్రెండ్స్
నేను ఏందో మాట్లాడతాను ఇదేందో చెప్పండి మా అమ్మ వాళ్ళు
అర్థం కాలేదు
ఇప్పుడు ఇలా ఉంటే ఒక పదిసార్లు మూవికి వెళ్ళేదాన్ని కావచ్చు అంటున్నా
ఓహో కరెక్ట్ అది కూడా లాజికే
మళ్ళీ ఫోన్ కూడా కావా మాట్లాడేదాన్ని కావచ్చు
మ్మ్ సేమ్ డైలాగులు అక్కడ నుంచి మ్మ్ అవునవును
ఎవరో అన్నోన్ పర్సన్ తోని అవసరమేముంది మొబైల్ ఉండగా
ఆ నిజమే నిజమే ఒక నాలుగైదు నెంబర్లు వేసుకొని నాలుగై ఐదు ఐడిలు క్రియేట్ చేసుకొని వాళ్ళు లాగిన్ అయ్యి మాట్లాడితే సరిపోతుంది మ్మ్ మనం కూడ అదే చేద్దామా ఇగ ఎవరినో బతిమలాడే బదులు ఇంక నా గ్గర ఒకరు రెండు నంబర్లు ఉన్నాయి ఊ
మాట్లాడొద్దు అవన్నీ అంటున్నా
అవునా
ఊ
ఊ
ఊ సింగిల్ గుండడమే బెటర్ చాలా హ్యాప్ టే ఉంటే
హ్యాపీ ఉంటాం గానీ ఏమో అవసరం కదా ఎవరో ఒకరు
మీకేం తెలుసు ఇప్పుట్ల వాళ్ళ అమ్మవాళ్ళ పర్మిషన్ నీ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి ఓ అంత పెద్ద సోది ఉంటది
ఉమ్ అయినా ఇయ్యాన్నీ నీకు ఏం తెలుసు నీకు ఇంట్లో చిన్న పిల్లవి అట్లానే ఉండు అట్లనే ఉండు
దిక్కని టది ఊరు ఊరోజీ గొడవనే
ఉమ్ గొడవలు అయితానాయంటే ఎండింగ్ కార్డు వచ్చినట్టే
ఉమ్ సరే మన టెన్ మినిట్స్ అయిపోయినాయి
బాగా
హూ